హలో హలో బాగున్నారా అండి ఉ బాగున్నారా అండి. హలో వినిపిస్తుంద అండి? ఉ బాగున్నారు. మీరు బాగున్నారా?
ఆ అ
ఆ ఇయన్నీ మెల్లగా మెల్లగా నేర్చుకోవాలండి, అన్నీ ఒకసారి అర్థం కావు.
అవునా
ఉ ఏం చేసున్నర్
అదే అర్ధం కాలేదు అర్ధం గాకనే అట్లా ఆ తింటున్నారు పిల్లలు ఇంద ఇప్పుడే వంట అయ్యింది పిల్లలకి పెడు పెట్నా
ఊ
ఇప్పుడే పెట్టిన త్రీ
ఏం కూర వండిల్లు అల్లి
ఎగ్
ఉ
చా ఎగ్గు చారు
బాగుంటుందా పిల్లలు బా తింటారా?
ఇగ అంతంతా మాత్
హు
ఉ పిద్దలు అంతే ఎక్కువ తినరు బెదిరిస్
అవునవునండి
అన్ని కూరలు ఎక్కువ తినరు. ఈ కూర ఆ కూర కాల అది ఇందంట అ చెయ్యరు, ఏ వద్దు అనంటరు. బలవంతంగ ఏసీ పెడితే భయపడితే తింటరు ఇగ భయపెడితే. అ లే ఫట్ట
అ
ఉ పిల్లలంతే ఇగ
అవున
పిల్లలు వచ్చిలా
వచ్చిల్లు అండి. ట్యూషన్ పోతరు అట్ల ఒక పిల్లని బాపని పంపిస్ తావ్
రాల
అంబాయిన్ వంపిచ్
అమ్మాయి పోయెస్ సా టూషన్ కి ఎల్లేసి పిల్లలు వెళ్లరు, వెళ్లరు వెళ్లరు ఇంట్లొనే ఉంటారు.
ఉ ఇంట్లోనే ఉ ఇంటి దగ్గర్నే ఉంటరిగ తోపరిదిగా లేట్ ఎల్లరు, కానీ కాసేపు ఆడ ఆట ఆడతరు బా ఆ అడి ఆడి వచ్చి తింతడు బాబు
ఊ అంతే అండి పిల్లలు ఆడుతూనే ఉంటారు చెప్పిన మాటలు వినరు
అంతే వినరు అసలే వినరు అవున్ అయితే బాగా ఇంకా ఆమ్ పిల్లలతో కన్నా మామూల్ది ఇంకా బాగా చలున్నారు పిల్లలు టీవీ చూడడం ఎక్కువ
మీకుల గంటే కుడుకోడా కామనన్న
బొమ్మల్స్ అయి బాగా ఇద్దర బొమ్ల్ బాగా
ఏయే ఎక్కువ అయి చూస్తానారు ఇ చ ఉమ్ పెట్టిసింది పిల్లలకి నేను కూడా తినాలి ఇగ
ఉమ్
ఇల్ ఇంకా పిల్ల వంట చేేషిన పెటినా ఇంకా రెండది కర్రీ ఏం వండరు
టమోటా వండిన
సపే టమాట కర్రీ ఓటిది వండి న్నా ఈతర గుూమి మాతో ప అైసి
హలో
గ్రేమే ఏ ఇలే అందు
చెప్పలే
అ
ఆ
తింటా అయిపోయ పిల్లల కోసమే కద ఉండడం అవునా
అంతేనడి
అదే పిల్లలతోటి ఎక్కువ పిల్లల పిల్లలతో నీ రిస్క్ తో అదే పిల్లలు
ఉమ్
పిల్లలు ఇదే అల్లరి కొట్టుకోవడము ఇదే కథ పిల్లలతో
ఉమ్
పడుగలు వస్తాన్నాయి ఇగ ఇప్పుడు దగ్గరలోనే ఉంది పండగ అట్లే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇక పడుగాలు దగ్గరకి వస్తానాయి ఉమ్ ఇంట్లో పని
ఉమ్
పిల్లలతో నే సరిపోతది ఎప్పటికీ ఏం చేస్తా సార్ ఇంకా ఏం లేదు కాదు మార్నింగ్ టీన్స్ చేశారా మన్ పిల్లలకి టిఫిన్స్ చేసి పెడతారా మార్నింగ్ ఫందా
లేదండి
మీమ్ చేస్తాప్ మామ్ చేస్తా మార్నింగ్ టిఫిన్ ఇసా మధ్యానం లంచ్
ఓఓ
ద్దున టిఫిన్ చేస్త మధ్యానాన్ అన్నం బట్ ఏళ్ళ్తా
ఆఆ
వేదిక రాక్ సాయంత్రం వసది హు్ ఉంటద్
వెదర్ చాలా చల్లగా ఉంటది. ఎప్పుడు ఈవినింగ్ టైంలా మార్నింగ్ టైమ్ లోనేమో ఎండ బాగా దచ్చేస్తుంది మీక అండి.
మాకు ఫుల్ ఉంది. ఎండ మా గూడ కొడితేనే ఉన్
అవునా
ఎండ బాగుంది ఇక్కడ
అవునండి.
ఈ ఎండాల తోటే ఎట్లుదేయ్ స ఈ సంవత్సరం మొత్తం ఎట్లుంటదో ఏండాలతో
అట్లా అనిపిస్
క్యాప్రాన్
ఇంకా
ఎండలే బాగా ఉన్నాయ్, ఇప్పుడే ఇంత బాగుంటే, మరి అప్పటి వరకు ఇట్లానేమో ఇంకా
ఇసలేడే
హారి నేలకా ముందే వాతావారణం అంత ఇట్లనే ఉంది ఇంగా ఈ వతావరణం ఏమో ఇగా హుహ్ ఎట్లనో ఏమో ఇగ అదేవైనా కూలర్లు అయి ఇయి అని ఉంటానే గా బయట్ కేళ్ళకుంటా ఉంటరు. లేదంటే ఏ ఎండకెళ్ళినతా కన్పి తీలా కులం ఆ ఇంటారా అన్నం మీరీ
ఆ తిట్టారాండి.
సాయంత్రం ఇంటర్ హుహ్
నీల్ నీ వొళ్ళండి
ఇటు షాపింగ్లు అయియ్యి ఏసారా.
ఆ ఇక్కడ బయట సైడ్ వెళ్ళి చేస్తామండి. రోడ్ సైడ్ ఉంటై మాకు కొంచెం దగ్గర
హుహ్ హుహ్
తనే కో
మీరే వెళ్తారా మీరే వెళ్తారా పిల్లల కెళ్తారా షాపింగ్ కి మీరే వెళ్తారా పిల్లల్ని తీసుకెళ్తారా మీరే వెళ్తారా అది బల్ అవునా అవునా చేనీ
ఉమ్
స్ ఏ రేపుే మేమే వెళ్తాం ఇంగ పిల్లల్ని తీసుకెళ్ళడం అంటే ఇగ చికాకు ఉంటా ఉంటది తెల్స్తది కధ మీకు గూడ ఇగ పిల్లలు ఎట్లా ఉంటరు ఎందని పిల్లల్ని తీసుకపోవడం కంటే ఇంట్లో ఉంచి పోవడమే ఇది ఈ ఎండ కు ఈ వాతావరణానికి బయటికి వెళ్తే ఈ గాలి ఇవన్నీ మీ ఇంట్లో ఉంచడమే బెటర్ అందుక కే షాపింగ్ పెద్దవాళ్ళ భుతం చేసి కుంటాం వస్తాం ఇంకా వాళ్ళకి ఏది గుణాలని మనే మం తీసుకెళ్ళ ఇది నచ్చదు నాకు అది నచ్చదు నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఇది ఈ పొద్దు ఇ అన్నిీ చెప్తనే ఉంటారు పిల్లలు
హ అవునండి
వాళ్ళని తీసుకుపోవడానీ కన్నా సప్పడేకి ఇంట్లో ఉంచి వెళ్ళడమే బెటర్ బకా ఇంట్లోనే ఉంచి వెళ్తాం ఇంగ వెళ్ళలే వండలు ఇస్తానే కృషి చేయాలి షప్ అ పెలిగా అంటే ఆ తెల్లి వాళ్ళ అక్కం పండగల కంటే ఇగ అంటే అంతే ఇగ అట్లనే తీసుకుంటా అంటే వెళ్ళిపోతూనే ఉంటాయి పండుగలునీ అరజ కావాలి అంటనే చేయొచ్చు లేదు అ
ఉంటేనను ఉంటే
అదిగా మనల్ని బట్టే ఉంటది మనం సండబటి ఉం అంతే మనం చేసేది నేను చూసి ఫస్ట్ ఫస్ట్ మార్ సినిమా చ పిల్ల తో ఇదే సరిపోతది ఈ బొమ్మలు చూడడము ఈ లోల్లి కొట్టుకోవడము ఇదే పిల్లల తోటి ఇక నిజంగా
ఉం చెప్పినట్టు వినరండి మనం చెప్తే కోపం వస్తది కాకపోతే వీళ్లు లేకపోతే మళ్ళ బోర్ కొడుతది
మళ్ళీ వాళ్ళు లేకపోతేనేమో బోస్లేక్కు ఉంటది ఇంట్ల
అవునండి నిజమ అండి ఇది అయితే ఊ